ఎంటి చెప్
నమస్తే అండి బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తూ ఉంట్రండి
ఆ నేను అంగన్వాడి టీచర్గా చెస్తానండి మీరు
హూ నేను ఇంట్లోనే ఉంటాను ఖాళిగానే అంటే ఇంట్ల పనులు చూస్కుంటూ పిల్లల్ని చూస్కుంటూ అ మిషన్ కుడ్తూ ఉంటా ఆ అంగన్వాడి టీచర్ అంటే ఆ మేద్ మాది వరంగలండి
అ
అంగన్వాడి టీచర్ అంటే మీరు పిల్లని చూస్కోవడమా వాళ్ళకేమన్నా చెప్తారా అండి
అంగన్వాడీ టీచర్ అంటే నేను వాళ్ళకు ప్రీ స్కూల్ జెప్తానండి అంటే పిల్లకు ఆట పాట స్టడీ జెప్పడం జరుగుతు ముందన్నట్టు అంటే ఇప్పుడు గర్భిణీలను ఎంట్రీ ఎస్కున్న తర్వాత వాళ్ళకు టిహెచ్ఆర్ అవి ఇయ్యడమైతది అలాగే పిల్లలకు ఇప్పుడు పొద్దున వాళ్ళు త్రీ ప్లస్ వాళ్ళు పిల్లలుంటారు కదా వాళ్ళు స్కూల్కోస్తరు పొద్దుటే వచ్చిన తర్వాత వాళ్ళకు ఆట పాట తోటి వాళ్ళకు మళ్ళీ ఆమ్ హాయ్ అంటే వేరే ప్రీ స్కూలు ఇప్పుడు ఎల్కేజీ యూకేజి నుండి ఫస్ట్ క్లాస్ కేళ్తారు కదా అలా నర్సరీ మొత్తం ప్రిపేర్ జేయ్యడం జరుగుతుంది
అవ్నా అంటే ఇప్పుడు గర్భిణీ స్రీలనంటే ఇప్పుడు మనకు ప్రెగ్నెన్స్ కన్ఫామ్ అవ్వుడుతోనే వచ్చి మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేస్
ఆ మా దగ్గర రిజిస్ట్రేషన్ జేస్కుంట్రు చేస్కున్న తర్వాత వాళ్ళది నమోదు చేసిన తర్వాత వాళ్ళకు డైలీ ఏమో అంటే వాళ్ళకూ మాకు ఒక మేనూ ఉంటందండి ఆ మేనూ ప్రకారము అంటే ఇప్పుడాల్రెడీ గర్భిణి ఇంట్లో తింటది ఇ అంటే ఆల్రడీ ప్రెగ్నెట్ తోటి ఉన్నప్పుడు ఇంట్లో లంచ్ చేస్తది కానీ మా ఐసిడిఎస్ నుండి అదనపు ఆహారంగా వన్ ఫిఫ్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ బాయిల్ చేసి పెట్టడం జరుగుతుందన్నట్టు అంటే ఆ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైసు టూ హండ్రెడ్ గ్రామ్స్ పాలు ఒక బాయిల్డ్ ఎగ్స్ పాలకూర ఆకుకూరల తోటి కర్రీస్ సాంబార్ చేసి అంగన్వాడీలనే ప్రిపేర్ చేసి వాళ్ళకు ఆ గర్భిణీ స్త్రీలకు వన్ టైం భోజనం చేయడం ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతది
ఆహా అంటే ఇప్పుడు వంట చేసే వాళ్ళు గుడుంటరు అంగన్వడీ
ఆ మా కాయమ్మ ఉంటది ప్రతి ఒక్కసారి
ఆహా ఆమె చేస్తదన్నీ
ఆమే చేస్తది అన్ని మేము ఇంత ఇంత వండాలి ఇంత మంది గర్భిణీలు ఇంతమంది ప్రీస్ పిల్లలమని మేము మెనూ చెప్తే దాని ప్రకారం తను వంట చేస్ చేసి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుందండి
ఓకె ఒకె అంటె ఇగ మీకు ఇగ రోజంతా ఇదే సరిపోతదా అండి అదె టైమింగ్స్ ఉంటయా మార్నింగ్ గానీ లేకపోతే ఈవినింగ్ గానీ
ఆ టైమింగ్స్ ఉంటాయండి పొద్దున్న నైన్ కల్లా మ్ స్కూల్ కేళ్ళాలి మళ్ళీ మాకు ప్రీ స్కూల్ ది గూడ మెనూ ఉంటది అన్నట్ ట్టు అయితే ఆ మెనూ హా ఆ మెనూ ప్రకారం స్టడీ చెప్పడం ఉంటది ఒక రోజు ఆట ఒక అంటే ఒక ఆట ఒక వన్ మంత్ మొత్తం ఒక ఆట ఆడిపియాలి వన్ మంత్ ఆ ఆ నెల మొత్తం ఆట ఒక నెల మొత్తం పాట
హ్మ్
మొత్తం కథ ఇట్లా ఉంటది అన్నట్టు మా ప్రీ స్కూల్ షెడ్యూలు ఆ కథలు చెప్తము ప్రీ స్కూల్ షెడ్యూలు అంటే అవీ కోడిపిల్ల కథా అ ఎనకట మనక్ కూ ఆ అమ్మమ్మ తా తమ్మలు చెప్పే ఉన్నయి గదా అలాగే ఆ తాటి కాయ అంత తాలము మున్కాయ అంత ముసలమ్మ అనే కథలు ఉండేట్ గదా అలాగే కోడిపిల్ల కథ ఆట పాట్ ట అలాంటి అన్ని ప్రిపేర్ చేయించడం జరుగుతుంది దానివల్ల ఆళ్ళకు పిల్లలకు మేధా శక్తి ఎక్కువగా పెరుగు
అవునవును ఇప్పుడు ఆ కథలు ఎవలు చెప్తున్నారు ఎవలు చెప్పట్లేదు గదా ఇట్ల అంగన్వాడకి వాళ్ళని చెప్తావ్ బ
మ్ ఆట్లన్ అయితే మనకి ఏందంటే ఇప్పుడు ఆల్రెడీ పుట్టంగనే వాళ్ళని నర్సరీలోకీ ఈ పంపించేస్తున్నరు త్రీ ఇయర్స్ లోపె వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్ కె పంపిస్ తన్ల్ అక్కడ ఏం చేస్తరు వాళ్ళు లోపడ తీసుకపోయిన తర్వాత బట్టి బట్టి వాళ్ళకు రా రాపిస్తా అంటర్ రాపియడం వల్ల నరాలనేటియ్ వీక్ అయిపోతాయి మళ్ళ పొద్దున్న పొద్దున్న పిల్లలు స్కూల్ కు పోవడం వల్ల వాళ్ళు ఆఆ అయి య అమ్ కొంగు సాటి పి పిల్లలు గదా స్కూల్ కెళ్ళేసరికి ఏడుపు అనేది స్టార్ట్ అవుతది ఆ ఏడిసే సరి కి వాళ్ళ మైండ్ అంత వేరాయ్ కండరాల అభివృద్ధి మేధాశక్తి అనేది పేర్ గదు కనీ చాలా మంది అలా చేయడం వల్ల ఆ పిల్లలు చాలా వీక్ అయిపోతారు మా దగ్గర అలా ఉండదండి మేము ఆటపాటలతోటి స్టడీ చెప్పుకుంటూ మళ్ళీ వాళ్ళ కు మధ్యాహ్నం పూట లంచ్ పొద్దుట స్నాక్స్ పొద్దున్నే ఎగ్గు బాయిల్ ఎగ్గు అవి పెట్టి ఆడు కుంటా పాడుకుంటా అమ్మ ఒడి నుండి ఆ ప్రీ స్కూల్ కు ప్రిపేర్ చేసి స్కూల్ కు ప్రిపేర్ చేయడం జరుగుతుంది
అవునా అండి అట్ల అయితే ఇంకా పిల్లలు మంచి యాక్టివ్ గా అవుతారు అంటే మనం ఎట్లా చదువుకున్నామో ఇప్పుడు పిల్లలకు ఇట్లా చదువుకోవడానికి అంగన్వాడీ అవకాశం బానే ఉందండి
ఆ బాగుంది అప్పుడు అంతక ముందు మనం ఫైవ్ ఇయర్స్ దాటంది మ త స్కూల్ లోది తిస్కోపోయేది ఉండేది అప్పుడు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు కథలు ఆటలు చెప్తుం తే అవే ఇనుకుంటూ ఉండేవాళ్ళం మళ్ళీ మనకు ఫైవ్ ఇర్స్ పడంది స్కూలో కూడా ఎంట్రీ కాకపోతుండే కదా ఇలా చేయి అంటే చెవు దగ్గర చేయి పెడితే అది అందుతోనే వన్న ఇప్పుడు స్కూల్ కు తీసుకునే వాళ్ళు
అవును
ఇప్పుడు మాత్రం అలా లేదు కదా అండి టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఉమ్ అవును అలు మొత్తము డబ్బుల చదువైపోయింది కదా. ఆళ్ళు ఇలా వేలు వేలు అప్పుడు మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే ఎవడు వాళ్ళు ఈ లక్ష లక్షలు ఫస్ట్ వాడు వాన్ను ఒకటి నర్సరీకి వెళ్ళాలంటే ఫస్ట్ ఏ ఒక యాభై వేలు దాకా కట్టడం వాడు వన్ ఇయర్ అయిపోయేసరికి నీ పిల్లలు ఏం చే
మా పిల్లలు ఒకలు ఏడవ తరగతి ఒకళ్లు పదవది
అక్కడ మీకు చాలా టెంపుల్స్ ఉంటాయి కదండి వరంగల్ లం
ఆ ఉంటాండి ఇక్కడ మాకు భద్ర కాలి అమ్మవారు ఉంటరు అంటే ఇక్కడ హంటా రోడ్ సైడ్ నుంచి వెళ్ళాలి ఆ ఒక టి వచ్చేసి హన్మకొండల వెయ్యి స్తంభాల గుడి అని ఉంటది.
ఉమ్
మన ఇప్పుడు మేము ఉండే ఏరియా కిలవరంగల్ దగ్గర సిధేశ్వర స్వామి ఆలయం ఉంటది
ఆ
ఆ ఇంగ మనకిిలావరంగాల అంటే కళాతోరణము రుద్రమాదేవి వాళ్ళు చేసిన యుద్ధాలు కత్తుకోటలు
ఉమ్ అప్పుడు ఝాన్సీ రుద్రమదేవి
ఆ అవునండి ఆ అదే ప్రత్యేకత రాజులు వాళ్ళ శిలాలు తో మన క వాళ్ళు యుద్ధం చేసినయి ఆ రుద్రామాదేవి కట్ట చ్చిన ఉంటయి కదా కోటలు ఏడు కోటలు ఉంటాయి ఆ రాతి కోట కోట రంపపు కోట అని మట్టి కోట ఆ క త్తి కోట
ఆ ఏడు కోటలకు ఏడు రకాల నేమ్స్ ఉంటాయా అండి
ఆ అవునండి ఇగ అందులో కూడా కొన్ని మా నాలుగైదు ఇంకొక రెండు మూడు తెలీదు అంటే అవి అప్పుడు కొంచెం ఇట్లా కంపతోని కంప తోటాని కూడా ఉంటది కదా కంపకోటలి అప్పుడు యుద్ధం జరిగినప్పుడు కంప కొటకు కొంచెం ఎవరైనా ఇగ వెనకాల ఎంకటికాలంల కిరోసిన్ తిను మంటతోని దహ నా చేశారు కదా శత్రువులు అట్లా రా పకో టనేది పోయింది ఆ మట్టికొట్ కోట ఉంది ఇప్పటికి రాతి కోట ఉంటది. రంపపు కోట ఉంది. కత్తి కోట ఉంది. ఈ కోటలయితే ఇప్పుడు మనకి కనపడతాయండి వస్తే ఆ మన తెలంగాణ చిహ్నం రా శిలాతోరణం కూడా కనపడతాది కళాతోరణం
కథెంటండి?
ఇగ అక్కడంటే ఇగ వెయ్యి పిల్లర్ వె వెయ్యి పిల్లర్స్ ఉంటాయండి ఆ వెయ్యి మన అంటె అవి ఎట్లా ఏ రాజులు స్థాపించడం మనక్ తెలద్గని ఎటు చూసినా మనకి దేవుడు నాలుగు దిక్కులా చూసినా సూర్యకిరణాలు దేవుని మీద పడేటట్టు ఆ అక్కడ శివుడు ఉంటాడన్నమాట ఆ నాలుగు ఆ శివలింగం ఉంటది నాలుగు దిక్కుల నాలుగు దర్వాజలు అది పొద్దున పూట సూర్య కిరణలా దేవుని మీద పడేటట్టు ఎటు చూసిన నాలుగు దిక్కుల దేవుడు కనబడి డు అక్కడ ఉంటదండి ఆ అక్కడ మనం స్తంభాలు కూడా లెక్క పెడతండి వెయ్యి ఉంటాయండి.
కరెక్ట్ వెయ్యి ఉంటయా
వెయ్యి ఉంటయండి
ఆ మధ్య అదే మోసీదుల అవస్కి చేరతాందాన్నరు
అంటే పక్కకు మనకు నంది కూడా ఉంటది కదా. అండి నంది ముందట ఆ నంది ఉన్న సైడు కొంచెం శిథిలావస్థకు చేరిస్తే దాన్ని మళ్ళా కట్టడం చేశారు. ఆ చేసి మళ్ళా ఏదా విధంగా చూసరు గుడి మాత్ ఎలాంటి శిథలావస్థకి పోలేదు. చుట్టూ ఉన్న ఔట్ స్టాండింగ్ లో ఉన్న అది త్తే మాత్రం కట్టడం చేశారు ఆ భక్తులు చాలా మంది వెళ్తారు. ఎప్పటికీ అక్కడ ప జనాభా ప్రజలు భక్తులు ఉంటనే ఉంటరు. సిటీలో ఉందిగా కాబట్టి ఇంక ట్రాఫిక్ ప్రాబ్లంతోని కూడా చాలా టైం పడతది. టూరిస్టులు కూడా చాలా మంది వచ్చి చు చూస్తా ఉంటరు
ఈ భద్రకాళి టెంపుల్ కూడా దానికి దగ్గరేనా అండి.
కొంచం అంటే దగ్గర అంటే అదేమో హనుమకొండలో ఉంటుంది. ఇదేమో భద్రకాళి గుడి వచ్చేసి మన వరం వరంగల్ లోనే ఉంటదన్నమాట. ఆ అవును ఇక్కడికి కూడా వెళ్తరు ఇక్కడ వరంగల్ పంచ కాలి క్కడ చెరువు ఉంటది. భద్రకాళి చెరువు అని ఆ అమ్మవారు చెరువుకే ఉంటరు.
ఉ ఊ
ఆ అమ్మవారు రూపం కూడా అంత చూడడానికి ఎన్ ఎంతో శోభానంగా మంచిగ అనిపిస్తదండి మనసు మాత్రం చాలా సంతోషం ఉంటది ఆ ఆ ఆష్ మన ఇప్పుడు నవ నవరాత్రుళ్ళల్లో తొమ్మిది అవతారాలతోని పద అవతారాలతోని అమ్మవారుంటది మల్ ల్లా మనకి ఆషాఢ మాసంలో మన ఈన కూరగాయలతోని అమ్మవారిని అలంకరణ చేస్తారు చూడండి ఆ శాకంబరిస్ సవాలివి బాగా జరుగుతాయండి
ఆ
ఈ రొండు దేవి నవరాత్రులప్పుడు శాకాంబరి ఉత్సవలప్పుడు బాగా అమ్మవారిని చాలా రకాలుగా అలకరించుకొని పూజ పూజలు చేస్తారు ఆ ఆ డ్యాంకురు నృత్యాలు ఉంటయ్ క్లాసికల్ డ్యాన్స్ అమ్మవారి పాటలు లాంటి నృత్యాలు చేసుకుంటూ ఇక్కన్నే జానపదాలు అన్ని చేస్తూ ఉంటారు.
మీరు వెళ్తారా అండి అక్కడికి
ఆ వెళ్తానండి
ఆ
ఓకే అండి మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు
థ్యాంక్యూ అండి ఓకే అండి